చెప్
హలో
హలో హాయ్
ఆ ఏం చేస్తున్నావు
ఏం చెస్తలేని
అవునా
మీరు ఏం చేతారు
ఏం చేయను
ఆ
ఒటిగానే కూర్చోనున్నా
ఉహుమ్
తిన్నార
తిన్నా ఇంతకు ముందే
అవునా ఏం వండిది మమ్మీ ఈ రోజు
ఈ యాలా మటన్ ఫ్రై అను పప్పు
ఔ సొప్పర్
మీరు తిన్నారా
ఆ తిన్నాం పొద్దున్నే ఇంకా లాంచ్ కా ఇంకా లాంచ్ కాలేదు మాది హుప్
ఆహా
పొద్దున్న చపాతి మటన్
ఆహా
ఇంకా ఎట్లా జరుపుకున్నారు పండుగ
మంచిగానే జరిగినాయి మీది ఎట్లా జరిగిన పండుగ
సూపర్ జరిగి తీ డేస్ అయిపోయిందిగా అమ్మో రోజులైపోనేగాదనే వచ్చిందా మటన్ మరి
మీకచ్చిందా
ఆ కొంచెం మచ్చింది వసింది ఆమె మమ్మి కబాబులు ఆహా ఇంకావన్నది ఇంటవా మటన్ పెద్దది
తింటా
ఆ
బిర్యానీ రెసిపీ చెప్ప రే చెప్పచ్చా
బిరియాని నకు రాదు వండడం రెసిపి
హే మా తె
నాకు అస్తాయి కొ చి చిగడ
అది అయినా చెప్పచ్చుగా
అవునా నీకు నీకుచ్చాఎమనా వంటడం
నా కొంచం కొంచం వచ్చు
అవును ఏమ ఏమంటతా వట్లాను
ఆమ్లెట్ ఉంటా ఇంకా ఫ్రైడ్ రైస్
ఎగ్ ఫైడ్రైసా
ఆ
ఎట్లా వందుతో
అన్నం ఫస్ట్ తెలుగు ల ఎప్పనా మ తెలి నాకు
ఆ చెప్పు
ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ
మ ఫస్ట్ అన్నము మంచిగా ఇదిది మిక్సింగ్ చేసుకోవాలి
ఆ
ఆ మిక్సింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక గిన్నె తీసుకొని పెట్టాలి కొంచెం వేడిగా అయినప్పుడు వై వేడిగయినంక నూనే వెయ్యాలి నూనే వేసి కకా మేము ఉల్లిగడ్డ కోసుకొని మిరపకాయలు అవి అన్నీ కోసుకొని పెట్టుకోవాలి
ఉమ్
ముక్కని ఆయిల్ మంచిగా వేడి మంచిగా వేడి అయినంక దాంట్లో వేయ్యాలి దాంట్లో వేసి ఇకా అది కొంచెం మంచిగా దాని వళ్ళ అత్తకు టేస్ట్ వేసి ఆ అల్లమ్ పేస్ట్ వేసి కొంచెం మంచిగా అయి అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన దాంట్లో ఆ ఎగ్స్ ఉంటాయా ఎగ్స్ అవి వేసుకని మిర్చిలు ముందు మిర్చిలు హల్దీ అవి అన్నీ వేసు ని కలుసుకుంటున్నాక మంచిగా ఆన తర్వాత మ గ్స్ వెయ్యాలి ఎగ్స్ మాంచిగ ఏసి న్న తర్వాత మంచిగా మంచిగాయిన తర్వాత దాంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటది
ఉమ్ ఉమ్
దాంట్ల మల్ల అన్నం వెయ్యాలి నువెట్ల చేస్న్నావ్
నేను ఫస్ట్ అన్నాన్ని మొత్తం కుల్లా కుల్లా చేసుకుంటా
అఓ
నూ నూన ఏత్త నూనె వెేడి అయినాక మళ్ళా ఆమ్లేట్ ఏత్త దాంట్లోనే ఆమ్లెట్ ఏసి అదరక లసన్ పేస్ట్ ఉంటాయిగా
ఆ
ఇంగా మంచిగా కలుపుతా దాన్ని వేసి ఆమ్లెట్లా కలిపినాక రైస్ ఏస్తా మళ్ళా రైస్ ఏసి ఇగమసాలాలేసుకుంటా ఇగ
ఆ నువ్ ముందు వే్యవ్ తర్వాత వేసుకుంటావ్
ఆ
చిత్తనంత వేసుకోని ఏమ అట్లు బాగుంటుందా
మంచిగానే ఉంటాయి
నీకు ఏమి ఇష్టం ఫుడ్ ల
ఫుడ్లా అంటే కాకరకాయ కూూర
కాకరకాయ్ కూర చికన్ మాటన్లో
చికెన్ మటన్ లో అంటే మటన్ ఎక్కువ అంటే
అవునా మంది జల్దా అబయి మంది తినన్ కెల్తవ బయితికి ఫ్రెండ్స్ తతో ఇంకా ఇంట్లా ఎ
బాగ బోత ఫ్రెండ్సల తోటి అయితే
అవునా మంది ఇష్టమా మంది మంచిగా ఉంటదా ఏం చికెన్ మంది టమాటక్ మొత్తం మటన్ దా
చికన్ అండ్ జూసీ.
ఆహా చికెన్ మటన్ చికెన్ ది బాగుంటందా.
ఉమ్ జ్యోసి మంది మంచిగ ఉంటయి దాంట్లా.
జూసి మందిగ అంటే.
అది ఒకటి ఉంటాయి చూసి మండి అని.
ఆహా
ఉమ్ చికన్ దే కాని జూసి మండి అని ఇస్తారు దాన్ని. దాని పేరు.
ఆహా ఏమి ఏమి తీసుకొచ్చిండ్రు. ఏం మందిర్ ల
ఉమ్
మండిలో ఏమేమి ఇస్తారు రెసిపీలు ఏమేమి ఇస్తారు. దాంట్లో అంటే తినడానికి
సేమ్ బిర్యానీ లెక్కనే కానీ పీస్లుదైతే పెద్దగ ఉంటాయి. దాండ్లా మైనసాత్ మైనసత్ ఇంకా సూప్ ఇస్తారు పెరుగు పెద్ద ప్లేట్లా పెట్టి ఇత్తర్.
ఇంకా అందరితో తిరిగి తినాలి.
ఉమ్ అదే అదే టూ పీస్ తీసుకున్నాం అనుకో. ఇద్దరు మంచిగా తినోచ్చు.
ఎంత ఒక మండి.
వన్ ప్లేట్ అయితే టూ ఎయిటీ ఇట్లా ఉన్నాయి. ఇది టూ ప్లేట్స్ తీసుకుంటే ఆఫ్. పల్ల దొరుకుతాయి ఆహ్.
అవునా మంచిగానే ఉంది టూ టూ యాయిటిల మంచిగా ఉంది
ఉమ్
ఆహ్ నాకు ఇది బాగా ఇష్టం తినాలని బాగుంటది బయట మది.
ఉమ్
కాదే మా ఇంట్లా మ అది వెళ్ళనియదు ఏం చెయ్యాలి.
ఉహూ
ఇంకా మీ మమ్మీ వాళ్ళు అందరూ తిన్నరా అయిపోయిందా భోజనం.
అయిపోయింది పొద్దున్నే ఇంతముందు తిన్నాం పొద్దుగాలది నా నాష్టా ఉమ్ ఆ
ఇంకా మీ ఇంట్లో అందరు ఏం చేస్తూరృ అక్కయ తమ్ముళ్ళు అందరు మమ్మీ డాడీ నానమ్మ అమ్మమ్మ వాళ్ళందరు.
డాడీ పనికిపోయింది మమ్మీ పని చేసుకుంటాంది. ఆ అక్క ఏమో చదువుకుంటంది ఆ తమ్ముడు ఆడుకుంటండు పోన్లా ఉ బాగున్నాయి ఆడనున్నద
అవును బాగుంది నీకు ఏ కాలం అంటే ఇస్టం చలికాలమా లేకపోతే ఎండాకాలమా అదిగనీ వేసవి కాలమా
వర్షం కాలం
ఈ
హ
అవునా వర్షాకాలం ఎందుకు ఇష్టం మరి వర్షాకాలం
వర్షం పడత ఉంటే దాంట్ల పోయి ఎంజాయ్ చేయొచ్చు
ఆ దాంట్లో మళ్ళా తడుస్తే జ్వరం రాదా
నాగే ఏం కాదు తడితే తడ్వావకుంట ఉంటే కూడా ఏం కాదు
అవునా ఆ తడవద్దు అని చెప్తారు జ్వరం వస్తది ఆ
నాగి ఆచ్చింది కానీ టూ ఇయర్స్ బ్యాక్ ఆచ్చింది అంతే ఇప్పటి దాకా రాలే మళ్ళా జ్వా హూ
అయితే ఇప్పుడైతే వర్షా కాలం మరి వర్షంలో తిరుగుతావా మస్త్ ఎంజాయ్ చేస్తావ్ కావచ్చు
మస్తు ఎంజాయ్ చేత్త వర్షాకాలంలో అయితే
ఆ తిరుగుతవ బయట బాగా అ లే ఇంట్లనే ఉంటవా
ఇగా ఎండాకాలంలో అంత తిరుగుతలేను ఎండ ఫుల్లు కొడతంది.
అవును ఎండలో తిరగద్దు అమ్మో ఎండ బాగ కొడతంది ఇంకా బాగ మంది ఎండ దేబ్బ కొట్టి చనిపోతారృ జాగ్రత్తగా ఉండాలి మన జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మల్ల మనకి ఏమ్ అయితే అమ్మమ్మ అమ్మ డాడీ వాళ్ళు బాధ పడ్
హ్ మరి లంచ్ కి ఏమున్నాయి ఇప్పుడు తినాలంటే
లంచ్ లో ఏం చేయాలి పెద్దమ్మ ఏం చేస్తదో చూడాలి చూసి తినాలి
హ్ హ్
ఆ
ఓకే ఇంకా
ఎంటిది
ఇంకా చెప్పండి అని చెప్పిన
ఇంక చెప్పాలి? ఏం చేస్తున్నారు మరి? టీ వి ఉన్ టీ వి చూస్తరా మీరు టీ వి? చూ మీకు టీ వి చూడ్డం ఇష్టమేనా?
టీ వి చూడ ఎక్కువ.
అవునా మొబైల్?
మొబైల్ ల గేమ్ ఆడతా. ఇంకా ప్లే సిన్మల్ జూత్తా.
మూవీస్ ఇష్టమ నీకు?
ఆ
ఏ గేమ్ ఆడతవ్? పబ్జీ ఆ? ఫ్రీ ఫయర?
ఫ్రీ ఫయర్.
ఫ్రీ ఫయరా.
ఫ్రీ ఫయర్ ఉను క్యాండి క్రెష్.
ఓ రెండు
ఉమ్
క్యాండీ క క్రష్. బావుంటది.
ఉమ్ దాంట్ల ఐదు స్ సారి ఓడిపోయినా అనుకోండి ఫ్రీ ఫైర్ ఆడతా లేదు గెలుచుకుంటే పోతాన్నా అంటే గదే ఆడతా క్యాండీ క్రష్. ఫస్ట్ క్యాండీ క్రష్ నుంచి మొదలు పెడత గేమ్లంటే.
ఓ హో
ఉమ్
ఇంకా మరి, చెప్పండి? విషయాలు.
ఏ సిన్మాకు బో
ఆ
ఏ సినిమా మీకు ఇష్టం అంటాన?
అదాకా
ఉమ్
అది వెంకట అదే, ఆ మూవి పేరేమో ఉంది. అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురం బాగ ఇష్
ఉ హు, థియేటర్ కి పోయిర్రా మీరు? ఓసారైనా?
ఆ, మేము అలా వైకుంఠపురం మూవీకెల్లినం, రిలిజ్ అయినా కొత్త కొత్త లో.
ఉ హు
మేము మీ సైడ్ ఉందా థిటర్?
ఉన్నాయి గనీ బాగ దూరం ఉన్నాయి.
ఆ ఇంకా ఇరోజు సండే మరి స్పెషల్ బయట
బయట ఎలా ఫ్రెండ్స్ అంతాఊరికి పోయరు ఇద్దరు ఉంటమే నలుగురం ఇగ ఇద్దరం మెల్గినం ఈడనె హమ్
బాగా ఎండలు కొడతానయ్ ఇప్పుడైతే బయటికి వెళ్ళ చ్చలే ఈ వి ఇంగ వెళ్ళాలి వెళ్తే
ఆ
సాయంత్రం కూడా బాగా ఎండ ఎ ఉండది లూ కొడతా బాగా ఆ అ వేడి వేడి గయితామ్ది కదా మీ సైడ్ వర్షం వచ్చిందా
ఆ బక్రిదు రోజు వచ్చినా వచ్చింది బాగా ఎంజాయ్ చేసినా ఆ రోజ్ అయితే
ఆహా ఈ మధ్యల రాలేదా
ఆహ రాాలే మీ ఇంటికాడచ్చిందా
అవును నిన్న మస్త్ కొట్టింది వర్షం తక్కు తుక్కు దంచింది గాని ఇక ఎండ అయితే మస్తు అట్లాడ బాగుంది చల్లగా అయితే పడలే
హుమ్
చల్లగా పడితే బాగుండు
ఇక రెండు రోజులే కా ఇంకా
ఏమో ఈ పది రోజులు ఉంటది కావచ్చు ఎండ
గూగుల్ లో చూస్తే ఏమో టూ డేస్ అని చెప్పింది గూగుల్ గూగుల్ల చూత్తే టూ డేస్ అని చెప్పింది అంటన్న ఎండాకాలం
ఏమో మరి టూ డేస్ లో వర్షం వస్తే బాగుంటది మంచిగ పడాలి వర్షం
ఆ పడితే
పడితే మంచిగ రెండు రోజులు మస్తు పడాలి
హ